హలో నమస్కారం అండి పేరు చేసిన్నారుర
అదేల కాాలీ
మీరు ఏమైనా సీరియల్ గుసాండి ఏం చరలుస్తరాని
ఓ మా స్టార్ మళా సిక్స్ థర్టీ టు టెన్ ఫిఫ్టీ వరకు ఇస్తాం
ఆ మీకు బాగా నచ్చేసి వాడ ఏంటి
ఆ
మీకు బాగా నచ్చే సీరియల్ ఏంటివదు
బా గనవచ్చే సరల్‌ కార్తీక దీపం మళ ననైన్ టు టెన్ ఆ మధ్యలో వచ్చాయి సీరియల్స్ అంటే నచ్చడాని నచ్చడాని ఆది కాని ఇంట్రెస్ట్ ఉంటు అన్నట్టు నెక్స్ట్ డే అైత నెక్స్ట్ డే అైత అీ
ఆ అ నేను ఎకు సీర లే వాడను అంటే ఒకప్పుడు చూసేదండి చదువుకునేటప్పుడు సాయంత్రం ఆరింటికి మొదలుెళ్ పదిెంట వరకు వరస కు చునిపూో సీరియల్ లోకమే ఏమైతుది ఏమై అయ్యాలమ నమే చ్చేదాన్ని కానీ ఇప్పుడు ఏడ దసం సమయమే ఉండదు పిల్లలయి కదా మబా వగు చూడడి యిడు
మాత్తం వాళ్ళు చూస్తారు ఇ పక్కనే గ్యాస్ ఉంటాయి మ ఈ పక్కకి నాణ్య అంటే వేసి ఆనే కూర్చోని నాన్నం తిని పిల్లలు వినిపించి పడుకునే వరకు అట్లా నైన్ నైన్ ర్టీ అవుతుది
ఆ
ఆ మరి పర్టికులర్గా ఏమి ఇంట్రెస్ట్ వడతలేదు కానీ అట్లాగ చూస్తాం
ఆహా బ్రహ్మముడి సీరియల్ బాగా చూసేదా నేను మోన్నడు వరకు యాయ్ ఇప్పుడు జూసున్నాను అంటే ఎక్కడ నాకు ఇంట్రెస్ట్ పోయిందంటే వాళ్ళ ఫ్యామిలీ అందరికి యాక్సిడెంట్ అయిపోతది మళ్ళా ఇప్ రెయిన్ హీరో చచ్చిపోతవ్ ఇక ఆన్నుండి నాకు ఇంట్రెస్ట్ పోయిందసలు
అసలు ఫస్ట్ స్ సీరియల్ నైట్ టైమ్ంలో ఉండేది నైట్ టైమ్స్ లా తీసేసి మధ్యాహ్నం ఏ అక్కడే సగంమిట్రెస్ట్ వోయిది నైట్ టైమ్ వస్తారే వచ్చి ఉంటే అందరు నైట్ టైమ్ లో ఇంటికి కాడ ఉంటరు కాబట్టి ఆడ
ఆ చెప్పండి
ఇంట్లో పని చేేసుకుంటా టీ పెట్టుకుంటా చూసుకుంటా పని చేసుకుంటారు వంట అయినా తినుడు అయినా పడు లోనైనా ఇగ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఎక్కువ పనులకే ఎలతారు ఎవరు చూస్ తరు
ఉమ్ నేనైతే ఆ సీరియల్ ఆట్ స్టార్ మ ఈ ఆట్ స్టార్ ఉంటది సెల్లులో రోజు చూసేదాన్ని మంచిగా అనిపిస్తది ఆమె వాళ్ళ భర్త తోటి ఎంతున్నా కూడా మ అర్థం చేసుకొని ఉంటది అట్లాంటి అది చూస్త మనం కూడా ఏ గొడవలు పెట్టుకో కుండా అర్ధం చేసుకొని ఉంటమని అనిపించింది
కావ్య
కానీ బాగా చూసేది ఆ సీరియల్ గానీ ఆల్ ఇగ మళ్ళీ ఏంటంటే వాళ్ళ కు యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోతారు ఇకా ఆడ నాకు మంచిగా అనిపీయలేదు ఇక అప్పటి నుండి అదే ఇంట్రెస్ట్ పోయింది సీరియల్ మీద ఒక కప్పుడయితే సే స్ సేసిరెక పర్నింట్ బాగా చేసేదండి సీరియల్ ఎప్పుడొస్తుందా సీరియల్ ఎప్పుడువోస్తద అని బాగా చేసేది అవు శశి అంటే బాగా ఇష్టమండి నాకు
అదే చీరల్లో వచ్చేది మాటిలో జీ తెలుగు లో
ఇప్పుడు కాదండి మేము డిగ్రీ చదువుకునేప్పుడు ఇంటర్ చదువుకునేటప్పుడు టెన్త్ లో వచ్చింది మాటివి ఇల్ శశి రేఖ పరిణయంశశి
శశి బీటెక్క
ఆ చూసిపిట్టే టెన్త్ లో అనుకుంటా అది వచ్చి
ఆహా నేను టెన్త్ లో హాస్టల్ ఏ అండి ఎప్పుడూ జూడలే
మసుండేదండి ఆ సీరియల్ చూసేటప్పుడు మస్తు అనిపించేది
బ
మంచిగా అనిపించేది ఆమె ఇగ ఫ్యాన్ అయిపోయినా ఆ సినిమా చూసినా ఆ సీరియల్ చూసినా కాంచల్ల ఇంగ బాగా ఫాలో అయ్యేది అంటే ఏ సీరియల్ వచ్చేది అక్కడ ఇస్తూనే ఉండది కానీ ఆ సీరియల్ మస్ట్ హిట్ అయింద అండి సూపర్ హిట్టయింది
అంటే అప్పుడు పెళ్లికాకముందు అయితే పనుండదు కాబట్టి మంచిగా టేస్ట్ పెట్టిసేటళ ఇప్పుడు టక్కటక్ ఎప్పుడు పనైపోతదా ఎస్టేజ్ చేసుడు ఆలోచించుడు
ఆ ఏ అట్లనే అనిపిస్తుందని ఇంకా మీరేమన్నా సినిమాలు చూసిలాండి కొత్తవి
ఆ రిస్ గి సమంత ది మా ఇంటి బంగారం
అవునా ఎందులో చూశిల్లు అండి సెల్లుల చూసిల్లా
ఆ హాట్ స్టార్
హాట్స్టార్ బాగుంద అండి సినిమా
ఆ బానే ఉందండి
అంటే కథ ఏంటిదండి మరి సినిమా దేనికి సంబంధించింది అని
అంటే హీరోయిన్ ఒక అనాధ ఇద్దరు పోయి యోక్క పిల్లా అంటే బయట సమాజం ఎక్కడికి పోయినా యూజ్ చేసుకోవాలని చూస్తారు తర అ తప్పించుకుంటా తప్పించుకుంటా ఉంటది ఇప్పుడు అన్నలు అంటారు కదా రెడ్ జోన్స్ర్నాలు
అ
వాల్ తీసుకెళ్తారా ఆ బరి తీసుకెళ్తారు కాని వాళ్ళ వాళ్ళ లీడర్ అనే టోడు కూడా ఈమె తోటి తప్పుగా ప్రవర్తించాలని చూస్తాడు ఇగ దాని తోటి ఆమె పోలీస్ల కి పట్టించి వేరే టైనన్ పెళ్లి చేసుకుంటది
ఆ
కొద్ది రోజులకు వాడు తిరిగి అస్తడు మళ్ళి
ఆ
అంటే ఇగ వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తా అని బెదిరించి నువ్వు నాతో పాటు రా నేను నిన్ను పెళ్ళి చేసు కుంటా అని అంటాడు సమంత నీ కాని దిగా సమం తను నీ లైఫ్ గురించి ఆమెకు పెళ్లికాకముందేమో జాన్స్ పే రు పెళ్ళయినమ్కా వేరే ఉంది సరే స్వర్ణ నీ పాత లైఫ్ స్టోరీ మొ త్తం చెప్తా అని అంటాడు ఆమె భయపడి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అందరికి చెప్తుంది ఇగ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అందరు కూడా అమెకి సపోర్ట్ చేస్తారు లాస్ట్ కు ఫైట్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరనే అయితది ఇంట్లోనే అందరు సపోర్ట్ చేస్తారు లాస్ట్ కు వాడు చనిపోతాడు సినిమా అయిపోతది నిన్న కొంచెం చూసిన ఇవాళ్ళ మార్నింగ్ కొంచెం చూసినా
అవునా అంటే ఆమె ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ అనాద అన్నప్పుడు వాళ్ళ అబ్బాయిని ఎట్లా లవ్ చేస్తది మరి ఆమె
అదేం ఇవలే స్టోరి
డైరెక్ట్ లవ్ చేస్తదనే
లవ్ కూడా ఏమి ఇయ్యలేదు డైరెక్ట్ ఆమె ఫస్ట్ సీనిమా ఎంట్రీ న్నుంచే సమంత కి ఆల్రెడీ పెళ్ళయే ఉంటది అల పెళ్లి మ్యాటర్ ఏ ఇవ్వరు అంటె అల హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ గురించి ఏం తెల్వది వీళ్ళ అన్నయ వాళ్ళకు ఏది తేల్వది అనట్టే
ఊమ్మ్
ఆ స్టార్టింగ్ స్టార్టింగె సమంత పెళ్ళై వాళ్ళ హస్బెండ్ తోటి వాళ్ళ అత్తగారి ఇంటికి ఎల్తది అప్పటికి ఇంకెవరు మాట్లాడరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళతోటి ఆ కొద్ది రోజుల తర్వాత ఈమె నచ్చుతది
అ ఆమెను చూపెడతరు కదా అందులో ఆమెకు వంట చేయడం రాదు తులసికి బొట్టు పెట్టు అంటె వాళ్ళ అత్తకు పెడ్తది
శ్రీముఖీ కు నా సమంతకు వడది శ్రీముఖి ఏమో వంట లేసుడు, ముగ్గు, పాలు విండడం అన్ని వస్తది సమంత కేమో
ముగ్గులు ఏం రావు పైటింగ్లతై ఆమె నేర్చుకోలేదు కద చిన్నప్పటినుండి నేర్చుకుంటె వచ్చేదేమో
ఆ సమంత పెద్ద కొడలు శ్రీముఖి ఏమో చిన్న కోడలు
ఆ అదే అవి ఏం నేర్చుకొనప్పుడు ఆమెకు కెట్ల అస్తది బాగుందా అయితే సినిమా మరి
ఇగ అసలు శ్రీ సమంత ఏం చేస్తది వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి దొంగ దొంగ వంటలు లేపిస్తది ముగ్గు లేపి
ఆహా
ఆ కని లాస్ట్ చెప్పేస్తది నాకు వంటలు రావు అని
ఆహా వంటలు చేసిందని ఆమె అనుకుంటరు వాళ్ళ స్నేహితురాలు వచ్చి స్త అంటే వాళ్ళ ఇంట్లోలందరూ ఆమె నే చేసింది అనుకుంటరు
ఆ స్నేహితురాలి హోటల్ లో పెట్టి ఎర్లీ మార్నింగ్ అన్ని వంట్ల అన్ని ఏసి దొంగ చాటున తెచ్చి ఇంట్లో పెట్టేది నేనే చేశా అని చెప్పేది
ఆహా అ
ఏమో
కానీ ఆ ఆ ఆ సినిమా గురించి బాగ ఇస్తుండే ఒకదాని ఎనుక ఒకటి ఒకదాని ఎనుక ఒకటి ఎందుకంటె అమే చీర కట్టుకుని ఫైటింగ్ చేస్తది కద అ డైరెక్టర్ కూడ ఆ డైరెక్టర్ కూడా వాళ్ళ భర్తఎ ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకున్నాయనే నట డైరెక్టరు కొత్తగా మళ్ళ పెళ్లి చేసుకున్నరు కద సమంత వేరే అతన్ని
ఆ సమంత ప్రెగ్నెంట్ అంటులు కద
ఏమో ఇగ మనకి తెల్వది కానీ ఏమో ఆయన్ని మనకు తెలువది గాని ఆమె పెళ్లి చేసుకున్న ఆయన డైరెక్టర్ అట
ఆహా అవును అందుకే ఇప్పుడు సి బై పేర్ అక్క గిట్ల ఫిలిమ్ పేర్ అవార్డ్ అవార్డ్స్ అవి ఉంటయి చూడు అప్పుడు ప్రతి దాంట్లో వాళ్ళ హస్బెండ్ అస్తాండు
అయన డైరెక్టర్ అట అందుకే వస్తున్నడు అయన కూడ ఆ సినిమాలో బాధ్యుడే కద అంటే ఆయన ఆయన చెట్ మిగతా సినిమా తీసిండు కావచ్చు అంటె ఇద్దరు కలిసే తీస్
ఇద్దరు కలిసే తీసిం
ఆయన డైరెక్టర్ అట ఆమె హీరోయిన్ అదే నేను యూసునా ప్రతిదానికి విసుందయినా నాకు ఈ
మొత్తం సమనంత గురించే ఈ సినిమా మొత్తం
ఓహో అలా బర్తనే ఏం జుపేటల్ మద్యల
అ
వాళ్ళ భర్తను ఏం చూపెట్టారండి మధ్యల ఓ
ఇగ బర్త్ బర్తలంటు ఆ అలా బర్ త ఒక డాక్టర్ ఫ్రీ గా సేవ చే సేవ చేస్ అది అట్లా రెండుమూడు రెండుమూడు సాలా చూపెటిల్ అంతేనండి సరే మరి
అమ మంచిగనే అంటరు అయితే సినిమా మొత్తానికి